హలో
నేను పది నిమిషాలు మాట్లాడాలి నీతో సుకీర్తిమ్మాశెట్టి.
ఉమ్
బ ఫ్రెండ్ ఆసుకుందాము.
ఉమ్
నీకు లేదా.
ఉమ్ లేదు.
అవునా ఎప్పుడు చేస్తావ్.
వ్వా
సరే టెలిగ్రామ్ ఓపెన్ చేయగానే ఏం కనిపిస్తుంది.
ఉమ్ అన్ని చార్ట్స్ కనిపిస్తున్నాయి.
ఆహ్ నా చాట్ ఓపెన్ చెయ్యు.
మూవీ కూడా వచ్చింది కాకపోతే సౌండ్ రావట్లేదు.
ఆహ్ జీ ఒకసారి దాని ఫోటో పంపు వాట్సప్ లో అన్న
దేని ఫోటో.
మూవీది నువ్వు ఏడ చూస్తు మో దాంధీ. ఏడ చూస్తున్నవ్ దాందే పెట్టు.
డైరెక్ట్ ఓపెన్ అయింది నాకు మూవీ అందులో
అదే నువ్వు ఒకసారి పంపు నాకందాది వి ఎల్ సి వీడియో ప్లేయర్ లో వస్తది. నువ్వు అయితే ఫస్ట్ పంపు. పంపు ఫోటో పంపు.
చూడు ఓయ్.
చుస్తున్న. ఇలా ఏంటే ఫుల్ స్క్రీన్ కూడా ఉంది నాది.
ఫుల్ స్క్రీన్ చేస్తే గాని సౌండే రావట్లేదు.
ఇట్లా చేయకు ఇట్లా చూడకు.
మ్
ఎక్స్ నొక్కు బయటికి రా టెలిగ్రామ్ చార్ట్ ఓపెన్ చెయ్
మ్
ఇగ్గో ఈడ త్రీ బటన్స్ ఉంటాయి కదా మూవీ ఏడ ఉంది ఆక్కడ త్రీ బటన్స్ ఉన్నాయా చూడు సైడ్లా
లేదు
ఉంటది చూడు నేను ఫోన్లో అయితే నీకు
ఉంది ఉంది ప్లే అండ్ స్పీడ్ పిక్చర్ అండ్ పిక్చర్ టూ ఆప్షన్స్ ఉన్నాయి.
వన్ సెకండ్ ఆగే నేను నీకు చూపిస్తా ఏడ ఉందని వాట్సాపు చూడు ఒకేసారి అను ఆ త్రి బటన్స్ అంటున్న
ఆగపొయ్ నాట్ నాట్ కమింగ్
ఏం నాట్ కమింగ్
లేదు అట్లా
మీకేముంది జూపి మరి చార్ట్ ఓపెన్ చేసి మరి ఓ పని చెయ్ వీడియోకాలే చేసేసెయ్
సూడు చూడ చూడు చూడు చూడు
కింద స్క్రోల్ చేసి పంపు అది లా లాంగ్ ప్రెస్ చెయ్యు అహ రైట్ లేదు లాంగ్ ప్రెస్ ఉండదు కదా సారీ రైట్ క్లిక్ చేయు ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి చూపు దాని మీద దాని మీద రైట్ క్లిక్ చేసి,
మ్ రిప్లై, కప్ కాపీ టెక్స్ట్, పిన్ డౌన్లోడ్, ఫార్వర్డ్, సెలెక్ట్
చూపి నాకు ఫోటో పెట్టు.
మ్మ్
డౌన్లోడ్ నొక్కు
ఫార్వర్డ్ జేసి ఒకసారి జూస్త ఆగు.
ఫార్వర్డ్ చేస్తే రాదే
త్రీ ఆప్షన్స్ వస్తయేమో
అదే నాకు లాప్టాప్ ఎప్పుడు జెయల సరే నువ్వు డౌన్లోడ్ చేయు నీ నీ దాంట్లోనే అదే న నేను పంపించినా కదా దంట్లో డౌన్లోడ్ కొడితే ఏమొస్తుంది జూడు
డౌన్లోడ్ వస్తుంది.
డౌన్లోడ్ అయింది కదా ఆల్రెడీ డౌన్లోడ్ నొక్కు అయిన, స్క్రీన్ ఒకసారి ఫోటో పంపు డౌన్లోడ్ కొడితే ఏమొస్తుంది.
డౌన్లోడైతుంది
చూపి ఎంత డౌన్లోడ్ అయి తుంది
ఫోర్ పర్సెంట్, ఫైవ్ పర్సెంట్ అనుకుంటా.
డౌన్లోడ్ చేయలేదా ఇద్
సర్లే అదే చుస్తున్నావా మావి గారు
నే నికేమన్నా డౌన్లోడ్ చేయాలి అని చెప్పిన కదా న వెయిట్ చేయ్ మరి ఏం కాదు డౌన్లోడ్ ఏతేనా వస్తుంది మంచి ఎయిపోతూ లాగైతు లాగైతు ఆ ల్యాగ్ అయితే వస్తది బఫర్ అయితే
అహం నేన్ దోమన్ దిన్నా
దోమన్ దిన్నావా అమ్మో ఎక్స్ట్రా ప్రోటీన్ అయ్యోయోయో ఎక్స్ట్రా ప్రోటీన్ ఇంకేంటి ఏం చేస్తావ్ ఇంత ప్రోటీన్ తొ
నేనుదింటా
అమో అగడ్
తన్మయ్యే
ఎంత పర్సెంట్ అవుతుంది డౌన్లోడ్ చూపి ఎంత పర్సెంట్ అయింది స్లో ఉందా ఫాస్ట్ ఉందా
ఎయిట్ ఎయిట్ పర్సెంట్
లో టూ పాయిట్ ఎయిట్ జీబి ఫైల్ అది
అమ్మా అయితే వద్దా
చెయ్యే పోయేదేముంది నకు అలానే కేరళ స్టోర్ కూడా పంపిస్తున అది కూడా డౌన్లోడ్ చేసుకో చూడు ఇంకా
మున్నేర్ మున్నార్
ఆ ఉన్నారు అదెందుకు వచ్చింది
నీకొకటి చెప్పాలి అబి నాకు కేరళ నుంచి ఒక ఫ్రెండ్ ఉండే
ఊమ్ అయితే
ఇంస్టాగ్రామ్ డౌన్లోడ్ చేసినప్పు
ఆ
టెన్త్ క్లాస్ లో
మున్నారా మున్నార్లో ఉంటున్నా
ఆ ఏదో అన్నాడు ఆ అతని పేరు ఆ ఎఫ్ తోటి ఉన్నాదిలే
ఆ
ఐ థింక్ అతను అప్పుడు ఆఆ ట్వెల్త్ అనమాట
ఆమ్
అతని పిక్స అని తెగంటుండే
ఊమ్
అంతే అంటే
అరే ఏం మాట్లాడావసలు
ఏం మాట్లాడినా అతనికి హిందీ రాదంటా అక్కడ ఎవరికి హిందీ రాదంటా కదా హిందీ మాట్లాడాలంట
ఆ అసలు మాట్లాడు నేను కూడా లైక్ ఇదీ నేను బెంగాల్లో ఒక అమ్మాయితో మాట్లాడుతుంటా ఇగో ఆమె ఇన్స్టాల్ ఇన్స్టా చార్ట్ ఇంక ఉంట సఅఆ చదువుతా నా అసలు క్రేజీ మాట్లాడుతుండారు
తర్వాత చూద్దాం
నే ఎప్పుడు చవుతాను అదే
నాతో మాట్లాడు
ఆ నువ్వు ఇట్లా అన్నావు కదా నా కూడా గుర్తొచ్చిండే నేను ఒకసారి ఒక బెంగాల్ అమ్మయితో మాట్లాడుతూ ఉండే రోజంతా
రోజంతా నా
ఇగో ఇది ఇంట్లో సర్చ్లో పోయి నేను చెప్తా
చూస్తా ఆగు చెప్పు
ఎక్స్ సి ఐ ఏ ఎక్స్
వెయిట్ వెయిట్ ఎ మినిట్ లెట్ మీ సెర్చ్ ఏంటి నేమ్
ఎక్స్ సి ఐ ఏ
ఎక్స్ సి ఐ ఏ
ఎక్స్
ఎక్స్
సియా
హండ్రెడ్ పర్సెంట్ తగ్గియా
ఆ ఏంటీ ఆ మెసేజెస్లో ఆ రైట్ రైట్ మెసేజెస్ చూస్తున్నావ
దిస్ వాస్ బ్యాక్ ఇన్ నైన్త్ వెన్ ఐ హ్యాడ్ ఇస్ షుటీ హ్యాండల్థింగ్ ఇప్పుడు నీకు క్రషే
మ్
ఇట్స్ మై ఫస్ట్ క్రష్ అంటా ఇట్స్ అబౌట్ మై ఫస్ట్ క్రష్
ఏడానే ఏడా ఏం చదువుతున్నవ్ ఏం చదువుతున్నవ్ ఆ హలో ఏం చదుతున్నావ్ హలో
చదుతున్న ఆగు నౌ దట్ ఐ థింక్ అబౌట్ ఇట్ అబోలే ఎవ్రిబాడీ వరల్డ్ సంథింగ్ ఫర్ దేర్ క్రష్ ఐ నెవెర్ డిడ్ షూడ్ హావ్ అబ్బబబ్బ ఇద్దరికిద్దరు ఈమె ఆ అందరికీ షేర్ చేసుకో జాస్మిన్ జాస్మిన్ చేసుకుంటా హమ్ మీకు అంత ఇష్టమా అని
ఆ మల్ల మధ్యలో ఇదేంటే మాట్లాడతము
ఆహా మరి ఆమె ఎక్కడ పోయినా ఆమె గురించే టాక్స్ ఉంటాయి కదా నీకు ఆ అమ్మాయి అంత నిన్ను అంత గుర్తు చేసిందో లేదో తెల్లేగా హమ్ చాలా తెలుసు
ఆ
ఆమె గుర్తు చేసిందో లేదో తర్వాత గాని నువ్వు ఇంత గుర్తు చేసినావ్ ఆమెని అంటున్నా
ఏ ఆ పిల్ల లైట్ ఆమె ఎందుకు పట్టించుకుంటావు నువ్వు వేస్ట్ నా ఇన్స్టా సర్చ్ లో ఈద్ సాంగ్ అని సెర్చ్ చేసాం ఎందుకు చేసాం
ఏ మంచి మంచి పాటలు వస్తున్నాయి ఈద్ సాంగ్ అంటే మంచి పాటలు వస్తున్నాయి చూడు అది కా మలయాళం సాంగ్ కూడా వచ్చింది ఒకటి మంచిగా
నాయిట్ స్టార్ ఎందుకు చూస్తున్నావ్ అందుకనా స్టోరీ రీల్స్ చూస్తే మొత్తం అవే వస్తున్నాయి
అవునా ఒకటే చూసిన కదా నేను
మొత్తం డ్రెస్సస్స్ ఎ
ఆ
అదే వస్తున్నాయి చూడకు నాయకౌంట్ హిందూ ఇలాగా ఉండని ఇది కాస్త ఎప్పుడైన్నా ఒకసారి అన్నా ఇది చేసినావా మరి సరి చేసావా ఈద్ సాంగ్ గాకుండా ఈదు సాంగ్ గాకు కొండ శివ సాంగ్ అని సెర్ట్ చేసనా వ
నాకు పాటలు కూడా వచ్చు నీకు రానే రావు నాకు నాకున్న నాలెడ్జ్ నీకు లేదు
సరే నేను ఇంకోసారి కాల్ చేస్తా ఈ నాలెడ్జ్ గురించి మాట్లాడుదాం